ఏం చేస్తావు వర్ష్
ఏం చేయలేదమ్మా కీర్తి ఆ
ఇంగే ఏం చేస్తన్నావ్ సదువుకోలేద
లేదు
ఊమ్
హుమ్
లన్ లగేజ్ అంతా తెచ్చినావా అట్నించి ఇటుక
హుమ్ చేసిన
మ్ హు
లగేజ్ తెచ్చినా అన్ని తెచ్చినా
ఆహా
ఆ
ఎం చేస్తాన్నవ్
హుమ్
ఏం చేస్తాన్నవ్
ఆ ఏం చె శిల్పక్కకి చెర్ చేశా అప్
య యాప్ చె షేర్ చేసినవ్
ఉంటే నాది
ఆహా ఏవనింది
ఏమో ఇంకా చూసుకోలే
అట్లాంటివన్ని పెడితే వాళ్ళ నాయనికి చెప్తది ఈ తిక్కనా కొడుకు ఏందీ అట్లనిందే
హా ఎవర్ లేరాప్ష
యాప్ తీసి పెట్టాను
లేద్ కొత్ త్త యాప్ అట్ల ఫోన్ పేలో వచ్చింది దాన్ని ఫేమస్ చేయాలని పెట్నంట చైత్రక్క కొద్దు చైత్రక్క పేడ్ తె వళ్ళ ఆయనకుప్పేత్తది
వద్దు వద్దు పెట్టద్దు అవి అన్ని ఎందీ రా
మెంటల్ హా ఉహ్ ఎవరు లేరు ఇంగా
బాబీ గానీతో వాళ్ల ఫ్రెండ్స్ ఉన్నారు
వాళ్ళు ఎబ్బుడో చేసినారు
ఎట్
ఉహ్ ఉహ్ మనది ఎబ్బుడో చేసినారు నీదే లాగౌట్ కొట్టి మళ్ళా సరే డౌన్లోడ్ చేయి తీసేసి
అట్లాంటితావా చేస్
నా లింక్ లింక్ ద్వారనే చేయి లింక్ నీకు షేర్ చేసినా గా
ఒకసారి ఇంగా అయిపోయినాక మళ్ళీ లాగౌట్ చేసినాక ఏమో ఉండు చూస్తా
నాకు తెల్సి కాదు ఒకసారి ట్రై చేయి ఎందుకంటే ఆప్షన్ లేదు కదా
ఆహ్ మళ్ళా ట్రై చేస్తాండి
ఉహ్ ట్రై చేయి మాట్లాడుకుంట అట్లే
లేదు లేదు మళ్ళీ మాట్లాడి ఏం చేస్తాన్నవు
ఉహ్
ఏం చెత్తన్నావు
ఎమ్ దోసా ఆహ్ యస్ మా క్లాస్ పాపకు షేర్ చేద్దాం అనుకుంటే ఏమనుకుంటుందని ఆలోచిస్తున్న
ఇట్లా దాండ్లకి అన్నిటికీ షేర్ చేస్తారా
అవుద
ఆహ్
ఉహ్
అది రాలేదు పైన అది కాల్ అని బడింది చూపిలే మళ్ళా చేస్తాండి
ఏంటికి చూపియ్యలే నాకు చూపిస్తోంది
చూపిస్తాంది అదేదో లాగౌట్ అయ్యేకి
యాది నావి నా
ఉహ్
ఉహ్ అది మళ్ళానే చేస్తా
ఆహ్ ఎట్లా లాగౌట్ చేసేది
ఆడే ఉంటుంది చూడు ఆప్షన్
స్కానర్ చూపిస్తుంది గానీ
నీ స్కానర్ పెట్టు అమౌంట్ అంతా ఇంతో వేస్తామని అట్లే ఏమన్నన్నా ఉపయోగం చూద్దాం.
నా స్కానరు
నావి స్కానర్ ఫోటో పెట్టు
ఎలా
చూద్దా అట్లా ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా, కాయిన్స్ ఏమన్నా
మళ్ళా చూద్దాం ఇంకేం ఏం చేస్తానావ్ ఇంకేం విశేషాలు
ఇంగా ఎమ్ ఉన్నాయి
మా హాస్టల్ లో పొద్దె బోలేదు
ఉహ్
పిన్నమ్మ వాళ్ల ఊరికి పోదాం అనుకున్నా
క
అబ్బాయి తిడతాన్నాడు పో
ఒకసారి నీ స్కానర్స్ సెండ్ చెయి నావీ యాప్ ద్వారా ఆడ యూపిఐ అని సేమ్ ఫ ఫోన్ పే త్వరలో ఉంటది చూడు త్రీ త్రీ సెండ్ చేసా ఫ బ
మీ ఫేవరెట్ స్టార్ మీరు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయితారు రోజు
ఆ ఆ నాకు ఎవరూ లేరు న నేనే ఇన్స్పిరే ష న్
నికు నివ్వే ఇన్స్పిరేషన్ అంతే ఇలా ఉండల్లనీ తినొపర్ కేజి ఇరవై రూపాయాలు ఉంటుందా
అసల్ తెలు ఫోన్ పే స్కానర్ అయినా పెట్టు పరవాలే పెట్టు ఫస్ట్ తలకాయలు తినకుండా
ఉ ఇంకెం విశేషాలు అంతా ఎం లేదు పనీ
ఫోన్ పే స్కానర్ ఉందా మితొ
మీ ఫ్రెండ్స్ అంత ఏం చేస్తన్నారు
నా
ఉహ్ హలో
ఆ ఆ
డిఫరెంట్ స్ అంతా ఏం చేస్తాన్నవ్
కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకుండా
మీ ఫ్రెండ్స్ తో బయటికి పోలేద
అదే కదా కోడుగుడ్లు ఆమ్లెట్ వేస్తాన్న
ఆవున
వున
ఏమ్ కావల్ల మీరు ఇప్పుడు ఏం చదువు తున్నారు
ఏమో మిఠంగ్ మీఠక్
అవునా మీకు బీటెక్ లో యా ఎందుకు మీరు బీటెక్ కే చూస్ చూస్ చేసుకున్నారు
మ్మ్ ఎందుకంటంటే ఇవి ఏ ఏ డెవలప్ చేద్దమని
ఏంద మళ్ళు ఒక రోజైనా అనుకున్నారా రోజు తిని ప అనుకుంటున్నారా రోజు చదువుకుంటున్నారు తిని పడుకుంటున్నారా హాస్టల్ లో
రోజు చదువుకుంటాన్నా అనుకుంటా కానీ తిని పడనుకుంటా అనుకుంటాను
నాకు తెలుసు మీకు చదువుకోదని అంత కష్టపడి పేరెంట్స్ చదివిస్తుంటేయ్ అంటే తిన అడుంటాను
మ్ ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటా ఇప్పుడు అండర్ ఎడ్ చస్
ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ రెండూ తంట
ఎ ఫ్రైడ్ రైస్ రం పన్నీడు ఫ్రైడ్ రైస్
అబ్బకులేయితే మకి
కరెంట్ పొఇంది
అవునా
నువ్ స్కానర్ పెట్టండి ఫోన్పే లేదా అన్నీ అవిది
అవీ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీ ఆ మీ మమ్మీ డాడీకి కాల్ చేసారా
ఇ చేసినాం
అ మీకు మీకు ఉగాది ఒకటే ఇష్టమా ఇంకా మీ ఫేవరెట్ గాడ్ ఎవరు
మ్ శివుడు
శివుడా
ఆ
మీ ఫేవరెట్ ప్లేస్ లో మీకు ఏమన్న మెమరీస్ ఉన్నాయా
ప్రస
మెమరీ స ఏవన్ ఉన్నాయా
ఉన్నాయి చిన్నప్పుడు కరంటైన్ సంఖ్య పోతా అడి
అవునా ఎందుకు అది అని అంటే ఎందుకు పరెంటైన్స్గిపోయకు మీకు ఇష్టమా అక్కడికి వెళ్ళదాని
కాదు ఎద్దులు పండి కట్టుకొని పోవడం ఇష్టం
హ మీకు వ్యవసాయం అంటే ఇష్టమ అ
ఇష్టం
అవున
మ్
మీరి ఇంకా తినడానికి వెళ్ళలేదా
టు పోయింది.
కరెంట్ వచ్చినంక పోతారా
ఆ
ఉ
ఆ
చేస్తున్నారు
ఏం చేర్వరమ్మా ఏ శేస్తా
ఇంటికి పోవాలనుకుంటే ఏదేదో అయ్
అయ్యో అయ్యయ్యో అవునా పండిచ్ ఆ ఉ
న నా లైఫ్ నీకు మీ అక్కంటే ఇష్టమా ఇంకెవరన్నంటే ఇష్టమా మీ ఇంట్లో
నాకు అందరు ఇష్టమే
అందరు ఇష్టమేనా మీ ఎక్కు ఇష్టమా మీ డాడీ ఎక్కువ ఇష్టమా
ముద్ర ఎక్కవ ఇష్టం
మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా, మీ అక్క ఇష్టమా
అమ్ అందరం ఇష్టం
ఒకరి పేరు చెప్పండి ఎక్కువ కొంచెం ప్రియారిటీ
ఒకక్క ఒకర్ చెప్పలేం
అవున
ఉ
ఉ మీక్ తినడానికి టైమ్ టైమ్
తేడాయింది కనికరెం రావడం లేదో
ఏం చేస్తున్నారు కరెంట్ వచ్చిందా
లేదు లేదు
అవున
నిదంచ్ ఉంద ఉంట్ ఇంటెన్షన్ పా
ఇంకేం చెప్పు లేద్ దు ఇట్ నిమ్స్ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి
ఓకే ఓకే ధన్యవాదాం
ఓకే బాయ్
బాయ్